అండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి
ఏం చేస్తురండి లంచ్ చేసిరా
ఆ చేసామండి లేకా ఏం లేదండి అందరం ఫ్రెండ్స్ కూర్చున్నాము మ్మ్ కబుర్లు పెట్టుకుంటున్నామండి
అవునా అండి మంచిగా మంచిగా హ్యాపీగా అనిపిస్తదా అండి ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటే
అవునండి ఇంక ఇంటి పక్కన వాళ్ళు వచ్చి కూర్చున్నారు మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నామండి అయితే పండుగ ఉంది కదా అండి ఉగాది పండుగ
అవునండి
లోప్పలే ఏం చేద్దాము అని ఇట్లా అనుకుంటున్న రండి
ఎక్కువ మేమే మీరు ఏం చేస్తారండి అప్ పలు
ఆ ఎక్కువ అంటే మడుగులు గ్యారెలు కొంచెం స్ కారెంగుంటాయ్ గదా అండి కొంచం అవే ఎక్కువ ఇష్టపడతారు ఎవ రైనా తీపు అవి వద్దు అని అంటారండి
స్వీట్ ఏం చేయరాండి లడ్డూలు అరిసెప్పలు
ఆ అవి చేస్తామండి కాపోతే సంక్రాంతికో లేకపోతే ఆ దసరాకో చేస్తామండి. ఇప్పుడు ఉగాదికి ఒక మడుగులే చేద్దాం అనుకుంటున్నామండి
అవునా అవయితే కొంచెం పిల్లలు కూడా ఛాయ్ లో చ్చుకోని తింటరు
అవునండి
ట్లా చాయ్ లా ఆప్పలు వేసుకొని
మ్మ్ ఆ తింటామండి ఎప్పుడు ఒకసారి అలా
అవునా ఆ తింటామండి చాయ్ లా ప్ప లేసుకొని
అసలు చాలా బాగుంటదండి అస్ అసలు అప్పులు ఉన్నాంక చాయ్ అంటే ఖ చ్చితంగా గుర్తుకు వస్సది
ఆ అవునండి అప్పల్ చాయ్ తింటే మ ధ్యానంవరకు ఆకలి కూడా కాదు ఎట్లుంటదండి ఒక్క టిఫిన్ లాగా అలవాటైపోతుది ఇగ అది అప్పలు ఉన్నన్ రోజులు
హ్మ్ అవునండి
ఇంకా టిఫిన్స్ ఏస్తారా అండి రోజు
ఆ చేస్తామండి దోశె మొన్న దోశ పెనము నాన్ స్టిక్ బోయిందండి. ఆ పోతే కొత్త్ కొత్తది తీసుకొచ్చామండి నేను తొరూరికి వెళ్ళి ఉండే ఆ రోజు తీసుకొచ్చానండి
అవునా దోసెలింకా ఇడ్లీ వడా అట్లేం జేయరాండి
ఆ వడ అంటే చాలా వేరండి ఎందుకంటే బాగా నూనె గుంజుద్ది వద్దు అనేసి అంటారు మా వోళ్ళు.
ఈఫుడ్డ్ అనద్దండి
మ్ హ్మ్ మ్మ్ వద్దంటారు ఏమైనా దోశ ఇడ్లీ ఉప్మా అ ఆ విజయ్స్ తమండీ బాగా
మ్మ్ అవి కొంజెం హెల్తీగా ఉంటాయ్ గ పిల్లల్లక్ గూడ
మ్మ్ అవునండి
హ్మ్
ఇంకా అండి ఏమనా బట్టలు తీసుకుంటారా అండి ఉగాదికి పిల్లలకి
ఆ తీసుకోవాలండి పిల్లలకి
కొత్త బట్టలు ఎస్తారా
ఆ కొత్త బట్టలు వేస్తామండి మీరు ఎట్లా చేస్తారాండి ఇగాది పిల్లలకి
ఆ తీసుకుంటామండి పిల్లలకి తీసుకుంటాను నాకు ఉంది
అవునా
పిల్లలకి తీసుకోవాలని చూస్తున్నామండి ఎందుకంటే ఇంకా మనకంటే అప్పుడు ఆ రోజుల్లో ఒక పుట్టినరోజుకి తప్ప ఎప్పుడు కొనిచ్చే వాళ్ళు కాదు కదా
అవునండి
పిల్లలకైనా పండుగ పండుగకి తీసుకోవాల అనేది ఒకటి ఉందండి
మ్మ్ తీసుకోవాలండి ఇంక వాళ్ళ కోసమే కద ఇది చేసినా ఇంకా ఉగాది ఏం చేస్తారండి త ఉగాది పచ్చడ
ఆ చేస్తామండి అన్ని మన అన్ని వేస్తాము మాకు మంచిగానే దొరుకుతాయి
అవునా
మంచిగా మామిడికాయ ఎస్తాం అవన్నీ ఎస్తాము పిల్లలు మాత్రం అవి తీసేసి తాగు
అవును వాళ్ళ కవి నాచ్చవు యాపాకు యాప అవును
మ్మ్
ఇంకా బక్ష్యలు అట్లా ఇస్తారా అండి పండగ రోజు ఏమైనా స్వీట్
ఆ చేస్తామండి అయితే పూర్ణాలు చేద్దాం అనుకు కున్నామండి ఆ మీమైత్ అతుందంటే మనం చికెన్ మటన్ వండినప్పుడు పూరీలు చేసుకుంటాం కదా
అవున
అది ఆయిలే అయితుంది ఇది ఆయిలే అయితుంది మళ్ళీ పిల్లలు తింటారు కదా వద్దు అనేసి అది బొబ్బట్లు చేద్దాం అనుకుంటున్నామ అండి
అవునా ఆ
ఉను
పండుగ ఎట్లా చేస్తారు అండి బాగా చేస్ తనా
ఇక ఉగాదికి ఏముంటదండి బయటకి వెళ్లడం ఏమ్ ఉండదు కొందరు ఏమో గుడికి వెళ్ళొచ్చి పచ్చడి చేసుకొని తాగుతారండి కొందరేమో అలా ఏమి ఉండదు ఇంట్లోనే ఉంటారు
ఉహుమ్ అవునా అండి.
కి కొత్త సంవత్సరం కదా అండి, కొత్త బట్టలు ఏస్కోవాలి మంచిగా.
అవునా.
ఉమ్ మీరు ఉంటారా, ఎళ్తారా అండి ఎటైనా.
ఆ మమ్మీ వాళ్ళ ఇంటికి ఎళ్తామండి పండగ్కి మేము.
అయ్యో ఒక్క రోజే కదా అండి, హాలిడే ఎందుకు తి.
ఒక్కో రోజైనా, ఇగ మమ్మీ వాళ్ళు. ఒక రండి, వాళ్ళు రమ్మన్ అంటారు. వాళ్ళగ్ గూడా ఇగా ఎళ్తే కొంచెం. సంతోషంగా ఉంటదాని కోసాని.
ఉహుమ్, మేము అమ్మమ్మ వాళ్ళు పిలుస్త్. స్తున్నారండి, ఓకే రమ్మని. ఇగా మేం గూడా అత్. వెళ్దాం అనుకుంటున్నాము.
ఉమ్ పిల్లల్ స్కూల్కి ఎళ్ళిరా అండి.
రండి.
వచ్చేసరికి ఏమన్నా స్నాక్స్ చేయాలా?
ఆ చెయ్యాలండి.
ఎట్ల ఏస్తారండి ఇప్పుడు.
ఇప్పుడు యాయిత్. తే, మొన్న మేము కంకులు ఏసామండి. మక్కజొన్న ఏసాము దాంట్లో ఇరుస్తుంటే కొన్ని లేతయి దొరికాయంట, చిన్న చిన్నగా ఉన్నాయి. ఆ అమొక్. ఒక మూడ్, నాలుగు తీసుకొచ్చారండి. ఈ రోజు ఒకటి కాల్చి మా పాపకి స్నాక్స్ పెట్టసాను, ఇంకొక మూడు. ఉన్నాయి. అవి ఓల్సి కొంచెం బెల్లంఎసి, చేద్దామని చూస్తున్నా అండి పాప ఓచ్చేసరికి.
గ్యారేల్ లాగా.
ఆ కొంచెం బెల్లంఎస్తే, తనకి ఇష్టంగా తింటందని జూస్తున్నా అండి.
కొంచెం ఎక్కువ.
ఉమ్ మళ్ళీ మంచిది కదా అండి బెల్లం గూడ, ఉమ్ మీరేం జేస్తారండి.
మేము ఈ రోజు ఏం లేదండి ఇగా, పిల్లలకి స్నాక్స్ పాలు, బ్రెడ్.
ఉమ్మ్.
ఇంగా అంతే అండి, అంతక్ మించి చెప్. ప్పుడు ఇగ వీల్ కాట్లేదండి, కొంచెం ఇంట్లో వర్క్ జరుగుతాంది.
అవునా.
దానికోసం కొంచెం ఇబ్బంది అయితాంది.
ఉమ్ టీ వీ చూడడం అలా ఏం లేదఅండి ఇంగా, ఏమన్నా సినిమాలు జూస్త్.
ఆ చూస్తామండి, మీర్ చూస్తారా.
చూస్తామండి రాజు వెడ్స్ రాంబయి చూసారా అండి
ఆ చూసినాం అండి మీరు చూసారా
ఆ చూసామండి బాగుంటది అసలు ఆ అసలు ఏంటండి ఆ రోజుల్లో మన దగ్
అవ్ అవునండి రియల్ స్టోరీనే మూవీకి చిరంట
జుల్లో అట్లా నా సొంత నాన్న అట్ల ఇచ్చి చేయడం ఏంటో ఏమో అండి
అవునండి మ్ ఇప్పటికి కూడా ఇంకా కొంతమంది అట్లనే ఉన్నరు లెండి
ఆ కానీ మరి చంపే అం త కాదండి కాకపోతే వదిలేస్తున్నారు
అవును వదిలేస్తుర్రు వదిలేసినా కూడా ఎట్లా అండి కొంతమందికి అప్పుడు రీసెంట్ గా అంత మందికి ఒకసారి ఇట్లా జరిగింది చూడండి అమృత ప్రణయ్ వాళ్ళదీ కూడా ఇట్లనే గదా
ఆ అవునండి అసలు చంపేశార్ రు ఆ బాబుని చూసుకుంటూ తను ఉంటుంది
అవునండి
హు మొన్న న్యూస్ లో చూసారా అన్ డి ముగ్గురు పాపల్ని ఒక తండ్రి సాధలేక
చం ఆ అవునండి ఇట్లా చా మ్ ఇట్లా చాలా జరుగుతున్నాయండి సోషల్ మీడియాలో ఇంగా పెళ్ళిళ్ళు చేసుకొని కొంతమంది భర్త సరిగ చూసుకుంటలేడని కొంతమంది చనిపోతార్రు
అవునండి అసలు చూడండి ఒ క్కటి చూడండి పునర్విక అనేసి ఒక పాపకి పదహారు కోట్లు దాంతో ఇంజక్షన్ వేస్ వేయించడానికి ఒక తండ్రి పడ్డ కష్టము ఆ ముగ్గురు కూతుర్లని చాదడానికి వా ఎందుకు చంపుకోవాల్సి వచ్చిం చిందండి ఆ నాన్న బతికించుకోవడానికి అంత కష్ ష్టపడుతే ఈ నాన చాదలేనని చంపేశాడండి
అవునండి ఆయనేమో సోషల్ మీడియాలల్ల పోస్టులు పెట్టి అట్ వెట్టి ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి హెల్ప్ చేయండి ఏ మేమో తను వాళ్ళని ప్రేమతోని అడుకు వీళ్ళేమో సాగలేక ఎట్లా ఎట్లయితేో ఎట్లా బతుకుత అయినా అయిపోవండి వాళ్ళు కొంచెం పెద్ద యక వాళ్ళ బతుకు వాళ్ళు బసుకు దురు
అవునం డి అసలు అవు ఒక నానేమో చాదల లేసి ఇంద చేస్తే ఒక నానేమో ఇట్లా చేసాడండి అసలు వామ్మో అసలు ఏం న్యూస్ లో ఏమో అండి ఇంకా కుక్కలు కుక్కలు ఉన్నాయాండి మీ దగ్గర డాగ్స్ ఉన్నాయా
ఏమి ఇవ్వకూడదు ఆకుండా ఎందుకండి మీకు నచ్చావా డాగ్స్ అంటే
లేదండి ఇష్టమే మాకుగు ఉండేది ఒకప్పుడు గని వాటికి ఒక ఏదో వ్యాధి వస్తుందండి ఇదేమో అంటున్నారు దాని పేరు అయితే అ వ్యాధి వస్తే సొల్లు తారు
రేబీస్ ఏ నాండి రేబీస్ వ్యాధి వల్ల కొంచెం ఇబ్బంద్ అయితుంది అని అంటురు కానీ మరి అంత చిన్నవి ఏం కాదండి అ పెద్దది ఒక సి సిక్స్ ఇయర్స్ వన్ ఇయర్ అయితున్న దగ్గర కుక్కగి అది ఇట్లా పైకి ఎరద్ నాకడం అట్లాంటిది ఏం చెయ్యదండి ఫుడ్ వేయగానే తిన్నది పడుకుంట్ గది నీకు కాపలా ఉంటది అంతే అండి నాకు ఎక్కడం మనుషులకి రావడం అరవడం అట్లాంటిది ఏమి ఉండదండి
అదే అండి ఇప్పుడు ఒకవేళ వ్యాధి వచ్చిన కుక్కని ఎలా కనిపెట్టవచ్చు అంటే అది చుట్ట రౌండ్ గా తిరుగుతది సొలుకుంటు సొలుకుంట నడుస్తు కదండి ఆ చల్లు కార్వడం ఆ అలాంటి పనులు చేస్తది అట్లా చేస్తే
మళ్ళా అది పిల్లలకి ఇట్లా హకిందిను కోండిపిల్లల గుడ వస్తది మళ్ళా హ
అవునండి
పిల్లలు కొంచెం అలాంటి వాటిని కొంచం దూరంగా దూరంగా ఉంచాలండి అ పిల్లలని డాక్స దగ్గర్కి పోనీయద్దు కొంచెం చూసుకుంటూ ఉండాలి పిల్లలు అవున అండి
మొన్న ఒక కు ఒక కుక్క పిల్లల్ని ఒక మూడిటిని చంపేసిందండి, ఒక బ్లా ఒక నల్ల కుక్క వచ్చిందంట ఊర్లోకి.
హానా
కరిచి చంపేసిందండి చిన్న పిల్లకు
అవునండి కుగలు ఒకసారి బా ని చంపిస్తున్నా అండి కొంచెం మనం చూస్
ఈ మ్మ్ ఈ వాతావరణంలో అస్ హలో ఏది ఎట్లా అయితుందో తెలియట్లేదండి
అవునండి ఎండలు గుడ బా బాగొడుతుంది నీయకుండ డీహైడ్రేషన్ అయితారు బయటికెళ్ళకుండా మధ్యాహ్నం పూట ఇంట్లోనే ఉంచుకోవాలి ఎక్కువ శాతం.
అదే వాటర్ మంచిగ దాపియాలి
అవునండి ఫ్రూట్స్ గుడ ఎక్కువ వాటర్ ఉండేటి తీసుకుంటే
హ్మ్ వాటర్ మిలాన్ వాటర్ మిలాన్ అవివి తీసుకోవాలండి
ఆ కిరత్జ వాటర్మిలన్ వాటర్ ఆపిల్
అవునండి ఉ
అండి
సరే అండి మరి
ఆ సరే అండి